ఎన్ని ఇస్తారు.
ఏం లేదండి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినవ్ నేనే
అవునండి కొంచెం పండుగలు ఉన్నాయి. అందుకని బిజీ బిజి ఉందన్నమాట.
అవునండి. ఏం చేసిరూ రండి.
ఏముందండి నిన్న మొన్నటి వరకు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర దుర్గమ్మ పండగా పోతు రాజుని చేసారు
ఉహ్ ఎక్కడికివెళ్లారండి ఏం చేసిరండి బోనాల
అంటే దుర్గమ్మకి చేస్తారనమాట అక్కడ
అవునండి
మంత్రీ చేసుకో ఫస్ట్ పెట్టుకున్నప్పుడు త్రీ ఇయర్స్ కంటిన్యూగా చేస్తా తర్వాత ఫై త్రీ ఇయర్స్ ఒకసా చేస్తారు ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఓక్ సరే చేస్తారు
ఉ హు యాటను కోస్త ఎట్లా యాట కోస రండి
ఆ యాట కోస్తా కొంతమంది ఏఅగ్గు పండుగంటది ఒక కదా
ఆవును
ఉ.. కోసుకుంటాం బొడ్రాయికి ఫస్ట్ బొడ్రాయికి నీళ్ళు పోయాలి అని అంటారు.
ఉమ్
బొడ్రాయికి నీళ్ళు పోయడం ఎట్లా అంటే ఆ ఇంటి ఆడబిడ్డలు ఉంటారు కదా
అవునండి ఆడబిడ్డలు అవును
ఆడబిడ్డల తోని ఆ చెంబు అంటే రాగిది రాగిదైనా ఇత్తడిదైనా స్టీల్ దైన సరే
మీరే తీసుకెళ్ళరా మీరే తీసు వెళ్లి పొయ్యాల
ఆ అడుగు పిల్ల మీమే తీసు వెళ్లి ఆ కొబ్బరికాయ ఆనం అగరబస్తీలు పువ్వులు ఆ దాన్ని రెడీగా పెట్టుకొని తీసుకపోయిన బిందె ఉంటది కదా దాన్ని కడిగి బోట్లు పెట్ పెట్టాలి మూడుసు మూడుతే మూడి మూడు చోట్ల బొట్లు పెట్టాలి అయిపోట్ ఏక్కినాక అందులో కొంచెం యాపాకు ఆ కొంచెం మావిడాకు అట్ల చేసి పసుపు కుంకుమ వేసి నెత్తి నెత్తిలా ఎత్తుకొని పోవాలి పోయి బొడ్రాయి దగ్గర ఐదు చూట్లు తిరగాలి
ఐదు చూట్లు తిరిగి పోయాలా
ఉ ఐదు చూట్లు తిరిగి పోయాలి
అవునా
మీ ఊర్లో ఎప్పుడైనా చేశారా బొడ్రాయి పండుగ
ఆ అట్నే చేస్తారండి సేమ్ ఆడపిల్లలే వచ్చి నీళ్ళు పోసి చేస్తారు
ఆహ
హ
అ
ఎప్పుడన్న వేరే అన్నీ
ఆ పోయినా మండి కోమ్మ మీరు వెళ్తారా అప్పుడప్పుడు
వెళ్తామండి
ఉ
బండిపైనే బండి పనే వెళతు ఎద
అంత తర మల్
అంట పన్న వెళ్తామండి
ఆఓహా
పోయి దేవనగకి వెళ్తా ఉంది ఇంకా
ఇంకా చెప్పాలండి మీరే
ట్టాడి బాగుంటుందండి కొమరేలి దగ్గర
అవును మేము కూడా వెళ్ళాము ఒకసారి అంటే అక్కడ కూడా బోనాలు చెల్లిస్తా సారు కదా
బోనాలు చేళ్ళిస్తారు
ఉ
బాగుంటది కొంరెల్లి కున్ను మల్ల ఎల్లమను తల్లి కూడా ఎల్లమ్మ తల్లి కూడా బోనాలు చేసేటోళ్ళు ఎస్తారు
మల్లన్న స్వామికి బోనం చేస్ స్తరు ఎల్లమ్మ తల్లికి బోనం చెస్ ఫేత్
చాలా బాగుందండి మళ్ళా మధ్యాహ్నం ఇట్లా భోజనాలు కూడా ఉంటాయండి అక్కడ ఫ్రీగా టికెట్స్ ఇస్తారు లోపల ఆ ఇస్తారండి అడ టికెట్ ఇస్తారు లోపల పోయిన ఉ చాలా బాగుంటుదండి
ఉ
పొద్దున పోయే వాళ్ళకే వసతి కల్పిస్తరు తర్వాతకి ఉండదు వాళ్ళకి
ఆ అవును ఎందుకంటే కరెక్ట్ లంచ్ టైమ్ కనేది పోతనే కదా తెలిసేది
ఆ అవునండి పొద్దున్నే పోతే వాళ్ళకు ఉంటది ఆప్షన్ అది ఇంకఅండి
ఇంకా చెప్పాలే మీరు ఇంకేజాత్ తర్ల కైనా ఎళ్తారండి మీరు
ఉ మేడారం కూడా పోతామండి
ఉహు మొన్న ఐంది కదా మేడారం ఎల్లారా మరి
ఉమ్ టాక్టర్ల పోయినం నీ టాక్టర్లా
ఉహు మంచిగా అనిపిస్తదండి
ఓ మస్తు ట్రాఫిక్ ఉంటది లోగా పోవాలి అన్ని జామ్ జామ్ అయితంటయి
తర టైంలోనే
అ
ఫుల్ రష్ అసలు
ఇక్కడ మంది చానా దూరం ఆగినా ఫైవ్ కిలోమీటర్స్ ఆ మేం కూడా అంతే ఫైవ్ కిలోమీటర్స్ దూరం నంత ఆగిపోయి అక్కడి నడుచుకుంట పోయి దర్శనం చేసుకొని
టర్స్ దారే ఒక ఐదు గంటలు పట్టింది
ఆ అంత ఇట్లలా ఆ లాంగ్ లాంగ్ లో పంపిస్తారు
షార్ట్కట్స్ కాకుండా మధ్యలో దారి తీసారు ఆ దారి మీది గుంటనే పంపించారన్మాట ఉ
చాలా బాగుంటది అండి
అక్కడ జంపన్న వాగుల్లో స్నానం చేసుకున్నారా మీరు
ఆ చేసుకుంటామడి జంపన్న వాగు లొ స్నానం చేసుకొని
ఉ
టైం పడ్తది ఇగ లోపలికి పోవాలంటే ఈ సారి చాలా బాగా చేశిరండి
ఈసారి మేం కూడా ఎల్లాము
ఉం
బాగ జరిగింది జం జంపన్న వాగులో స్నానాలు చేసుకున్నాము అక్కడే డ్రెస్ చేంజ్ చెస్ కోవాలంటే ఇంక అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించి మళ్ళీ వచ్చి మేమున్న దగ్గర చేంజ్ చేసుకున్నాము కున్నాము తర్వాతకి మళ్ళీ రెడీ అయ్యాక ఇంక వంటలు చేశారు వంటలు చేసి వెళ్దాం గుడికి వెళ్దాం అనుకున్నాము వెళ్ళాం అక్కడి వరకు టెంప్ల్ అక్కడ వరకు వెళ్లాము కానీ ఫుల్ రష్ అస లక్షలలొ ఉన్నారు
నువ్వు లక్షలు చాలా మంది ఉంటారు మళ్ళీ మనం బంగారం ఎత్తుకొని పోవాలి దొంగలు ఉంటారు చూసుకొని జాగ్రత్తతో వెళ్ళాలి చాలా మంది నెటెస్త అన్నారు చాలా మంది నెట్టేస్తా ఉంటారు ఇంకా అలా పోవడానికి
అవును వెనక నుండి తే
ఇంకా దొంగలు ఉంటారు దొంగలు కూడా ఉంటారండి జాగ్రత్త గ చూసుకుంటు పోవాలి అసలు వెళ్ళాలి ఇట్లా జేబుల పెట్టి చేయి పెట్టీ తీత్త ఉంటారు
అవును అది జేబులో డబ్బులు తీసుకుంటారు ఫోన్లు తీసుకుంటారు
మనం ఏమో పైన బంగారం ఎత్తుకొని మనం పోతాం దేవుడి కోసం మనం
బిజిలో వాళ్ళు ఉంటారూ. తీసుకుంటారు అట్లా చాలా మందివి పోత్ తినే రష్ వల్ల.
ఉమ్.
ఎప్పటికప్పుడు వెళ్తు. తిని ఉండటమే నారం. కానీ మళ్ళీ జాతర టైమ్ లో మళ్ళీ రష్ వస్తానే ఉన్నది. ఇంత పబ్లిక్ ఎట్లా వస్త లీవ్.
చాలా మంది వస్తారు. వేరే స్టేట్ నుంచి కూడా వస్తారండి చాలా మంది. ఉమ్. ఇంకా అండి.
ఇంకా చెప్పాలండి మీరే.
ఎవరెవరు పోయిన్రండి మీ ఫ్యామిలీ తో పోయిండ్రా.
ఆహ్ అండి.
మేడారనికి మీ ఫ్యామిలీ తోటి పోయిండ్రా అండి.
అంటే మా రిలేషన్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళామండి.
ఉమ్
వాళ్ళతో పాటు అనుకోకుండా వెళ్ళాము. సరే చూద్దాము. ఒకసారి ఎప్పుడైతే వెళ్ళలేదో జాతర టైంలో అంతకుముందు ఒకసారి రెండుసార్లు మా పిల్లలకు. వెంటుకలు తీద్దామని మధ్యలో వెళ్ళాము జాతర కాకుండా.
ఆహ్ బాగానే ఉంటాదండి.
కానీ ఫుల్ ఇక అసలు సరే చూద్దాం ఎట్లట్లుంద అని చూసినం ఇంక అక్కడ గట్టామ్మ తల్లి ఉంటాది కదా గట్టామ్మ దగ్గరికి ఎంట్రెన్స్ ఇంక అంతే ఇంకా అది మెయిన్ పాయింట్ ఇంకాది. ఆకుపచ్చ గవ్. టెల్ మీ అవుతల్ది స్టార్ట్ అయ్యింది ట్రాఫిక్.
అవునండి
మైండ్. ఇంటి దగ్గర నుంచి నైట్ ఎయిట్. కీ సెవెన్ థర్టీ ఎయిట్ కి అట్లా బయలుదేరితే. మళ్ళీ తెల్లారింది సిక్స్త్. సిక్స్ థర్టీయె ఏమో అయ్యింది.
అమ్మో అంతా అంత ట్రాఫిక్ అంతంతా.
దగ్గర దగ్గర పన్నెండు గంటలు పట్ పన్నెండు పదమూడు గంటలు పెట్టింది.
అవునండి పదముడు పన్నెండు పదముడు గంటలు అంటే చాలా ట్రాక్టర్ వాటికి వేరే వేకిల్ అయితే అందులోనుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా అండి.
ఇంకా చెప్పాలండి మీరే. అక్కడ ఆ ఇప్పుడు బొమ్మలు గుడ జాతర టైంలో పిల్లలకైనా గుడా తీసుకోవాలంటే
ఆ అవునండి చానా తక్కువుంటాయి గదండి ఆ ఉమ్ అన్ని హండ్రెడ్ నడుపుసెను పెట్టే మైక్లు పెట్టి అమ్ముతా ఉంటారుగా మ్మ్
పిల్లలకు తీసుకోవాలన్నా మనం ఏదైనా తీసుకోవాలనుకున్నాని మంచిగున్నాయి అట్లా రీజనబుల్గా కొంచెం
అదవే అక్కడైత్రమో అట్లడుందదండి జాతర టైమ్ లో కాట్టి అందరొస్త ఇగంతే హండ్రెడ్ అన్ని పెట్టిర్రు లేకుంటే టూ హండ్రడ్ అంటారు త్రి హండ్రెడ్ టదట్లా
అవునవును ఉత్తపుడైతే చాలా రేట్ అసలు ఒక సారి మీము వెళ్ళాము జాతర గానం ప్పుడు సీజన్ లో పోతే ఎంత అసలు ఇట్లా ఒక్క బొమ్మ అడుగుతే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు మా బావ కొడుక్కి ఒకటి ఏదో బొమ్మ కావాలన్ ఏడిస్తే వాళ్ళ డాడికొనిచ్చారు అసలెంత రేటో ఒక్కటి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఏమో ఇగ తప్పదు గదా పిల్లలు ఏడిస్తారు గదా అనేసి ఎస్ తీసుకున్నరు వాళ్ళు మీ పిల్లలకేమైదెచ్ చారండి మొన్న జాతరలో
ఆ తెచ్చినమండీ ఇట్లా ఉంటది గదండీ ఇంకా అండి ఆ చెప్పండింకా
పలండి మీరే
ఏం చేస్తారండి మీరు
నేను ఖాళీగానే ఉంటా అండి అంటే అప్పుడప్పుడు ఏదైనా గిరాకొస్తే మిషన్ అట్లా కుడ్
ఆ మిషనుందా అండీ సొంతం ఊహ్మ్ బయట వాళ్ళేయ్ కుడ్ తరండి
బయటి వాళ్ళ ఏం కుట్టలేదండి ఇప్పటి వరకైతే నా అదే బ్లౌజెస్ అట్లా కుట్టడం రాదు. మామూలుగా ఇంట్లోనే ఫాల్స్ అట్లా చేసుకుంటాను.
ఆహా
ఉం
ఇంకాండి మేము వర్క్ చేస్తామండి షాపులు షాపు హార్డువేర్ షాపు. గ్లాసు గుట్లు ఉంటుందండి ఇంటికి సంబంధించిన గ్లాస్ అండ్ ఆడ్వేరు
దగ్గరేనా మీకు ఇంటి
ఆ దగ్గరండి వన్ కిలోమీటర్ అట్లుంటదండి హార్డ్వేర్ సంబంధించినయ్ బేడాలు ఇట్లు ఉంటాయి కానీ, ఇంటికి సంబంధించిన బేడాలు.
ఉహు
గ్లాసెస్, డోర్స్ అవన్నీ ఉంటాయండి మనింటి దగ్గ మన దగ్గర.
ఉహు ఓకే అండి మరీ ఉంటాను.
సరే అండి బాయ్ అండి మరి. .